హలో
హలో
హలో హాయ్ గుడ్ మార్నింగ్
హ సిక్స్ మార్నింగ్
ఏం చేస్తున్నారు తిన్నారా
తిన్న నువ్ తిన్నవ
ఉమ్ తిన్నాను ఏంటి నిద్రపోతున్నారా
అవును ఏం చేయాలో
ఎం చేయాలో అర్థం కాలేదా ఎందుకు
ఏంటి విన్
మూవీస్ చూడండి కొత్త మూవీస్ ఉన్నాయి కదా మస్తులుగా ఉ హు
చెప్పండి ఎదన్న ఒక మూవీ చూస్తా చెప్పండి చూస్ థాయ్ ముూవి
కొత్త మూవీస్ ఇది చూసావా సర్వమ్మాయా
చూడలేదు ఏంటి టాపిక్ కొంటె
ఆ సూపర్ ఉంటుందనమాట ఆమె ఒక ఆత్మ హీరోకి కనిపిస్తుందనమాట ఆ హీరో కి కనిపిచి మా మాట్లాడుతా చేస్తా ఉంటుంది తను ఎవరో కూడా తనకు తెలీద్ ఆత్మ కి గుర్తు లేదు మర్చిపోయింటుంది ఆ ఒక్కొక్కటి నిదానంగా గుర్తొస్తాయి లాస్ట్ లో ఇంకా గుర్ తొచ్చి చెప్తుంది తను అంతా ఏమని హీరోకి కానీ తను చనిపోయింటుంది కదా ఎలా చనిపోయిందని తెలుసుకోవాలనుకుంటుంది అలా తెలుసుకుంటుంది బాగుంటుంది తను ఒకతన్ని ప్రేమించుంటుంది హీరోని లాస్ట్క్ తెలుస్తుందది ము ఇంకా
ఇంకో మూవీ సప్త ఇంకా ఒక మూవీ ఏది చెప్పండి
ఇంకా నేను చూసిన మూవీస్ అంటే ఇంకా ఏం లేవే కొత్తగా ఉమ్ నేను మూవీ చూద్దాం అనుకున్నా ఇంట్రెస్ట్ రాలేదు పడుకున్నా ఫోన్ చూస్తావున్నా
కాలిగ ఉంటే
ఏంటో వినిపించలేదు నువ్వు మాట్లాడేది హలో ఆ స్ ఇప్పుడు వినిపిస్తుంది చిన్నగా ఇనిపిస్తుంది
చిన్నగా వినిపిస్తుందా
ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఊమ్
టు సెకండ్ రివ్యూ ఆ ఎప్పుడు
సెకండ్ రివ్యూ ఇంకా చెప్పలేదు మాకు డేటు
ఆ
మీక్
అసరం లేదు కదా
హు మ్
లేదు
మరి మీరు ఎందుకండి కాలేజ్ కెళ్తారు.
సార్కి మేము చేసేది చూపిస్తా ఉండాలి ఏం చేస్తున్నామని
అవునా
మ్మ్మ్
ఇంకా వెళ్ళిపోతాను ఉగాదికెళ్ళి వన్ వీక్ ఉండి మళ్ళోస్తా
అవునా పక్కషిజిలో బిర్యానీ చేస్తున్నారండి బయట
ఓ స్మెళ్ళోస్తుందా
దన్నేమంటరు చేసేదాన్ని దాంట్లో బిర్యానీ చేసేదండి టేక్సా టేక్ క్షపైనా మూతబెట్టి దానిపైనిప్పులు పెట్టినరు
మ్ హు ఉడుకుతా ఉంటది ఇంకా తిను
మనకి ఇవ్వరండి ఇవాళ్ళు బాయిస్ హాస్టల్
మీకు ఆంటీ చేస్తుంది చూడు మం చిగా బిర్యానీ సువాసనమైన
హా బిర్యానీ అసలు ఎవరు చేయలేరు ఈ ప్రపంచంలో కళదు ఆ ఆవుంటయ్ స ఆ పీసేస్ ఏమి పీసులుంటయ్ కో కో కో
ఇంకా మాకైతే వెజ్ ఇంకా దరిద్రంగా ఉంటుంది
అవునా ఏమి చేయరు కద ఒక స్వీట్ ఇస్తారు కాని
హు మ్ ఆ స్వీట్ ఎవరు తినొచ్చు ఏదో తినలేక తింటాం హుమ్ తింటి డ్రె డ్రెస్సు కొనాలన్నారు చూసారా
లేదండి వస్తా ఆఫ్టర్ తినిన్ తర్వాత ఇద్దరం ఒక రెండు డ్రెస్సులు ఎంతైనా పర్వాలేదు అమౌంట్ టు డ్రెస్సులు కావాలి మ ఎందుకో కొనాలిపిస్తుంది కొంచెం మనీ దాచిపె నం
ఆహ
ఇంకొక్క సారి కొనాలా అనుకుంటున్నాను. నై దోసని పడిపోన్ పడిపోన్ కొలేదు తెల్సా త్రీ పడుకోలేదు
నేను పడుకునేసా నిద్ర ఓచ్చేసింది
మీతనే
ఉమ్మ్
ఇప్పుడు చెప్పలేదు నాక్,
హలో
హలో
ఒక రోజు లేటుగా పడుకుంటే రోజు అలానే అలవాటు అవుతుంది మళ్ళీ.
ఎప్పుడు లేటుగా పడుకోలేదు, టెన్ కె పాడుకుంటది. అలా, ఓహో సార్ ఈ,
అశ్వుక్యు ఉన్నారా రారా
చూడాలండి ఇంట్రెస్ట్ ఏం లేదు
ఉమ్మ్
మా కాలి లేకుంటే రాను ఎప్పుడు ఫంక్షన్,
ట్వంటీ ఫైవ్, ట్వంటీ సిక్స్.
నక్ కాలి ఉంటే అ తీసుకాచుకుంట వేరే బుక్స్ తెచ్చుకున్ తర్వత మా కాలేజీ రావడం అవసరం లేదు అంటే తరాలది మొత్తం లాజిగ్వేజ్ ఆ అపుడే ఏసుకొని వేలిపోయినాం బట్ కోన్ అక్కడే టైం పట్ ఆ ఒక్కటే ఇంక తీసుకొని పోతున్ ఎందుకు అలా నాకు బుక్స్ చాలా ఉన్నాయి. అది రాట్లే ఎవరితో ఉండాలో అర్ధం కాదు చదువుకోనీ ఈడే ఆమెసిపోత రికార్డులు
ఉహు ఉమ్మ్
కాని నన్ను ఏంచేస్తుంటాం కొంతమంది రికార్డులు మే నోట్స్ ఎన్
ఉమ్ నావి ఉన్నాయి పైన పెట్టాం
ఒక్కసారి వెళ్ళాను కింద ఒక అంకుల్ ఉంటారు నైట్ అదే అదే మనం పడేసిన అన్నం అంత ఎత్తుకుపోయేకి
కుడితి కుడితి
ఆ అ అంకుల్ కి తెల్సంట
ఉమ్ హు
ఇంకోసారి వస్తే అడగాలిడ్
ఉమ్ హు ఓకే ఓకే
మాకేమో రోజు మీటింగ్ ఉందీ మెంటలా పనిపాట్టే ఉన్నడదు అస్సలు సార్క్ ఎందుకు చెపు షె కొత్తసార్ కీ పాప తాత తాత
హు హు
సర్వమూర్తి సార్ ఆ రూ రూమ్ లో కలిగ ఉండడం ఇష్టం లేదురా
బ్లాంక్
బ్లాంక్
హు హుమ్
మీటింగ్ ఉన్నపుడు వస్తామ్ చుడు మా బ మా మటింగ్ బ మె బాయ్స్సు ఏమ్ ఇంగ్లీష్ మాట్లాడతారో ఒకసారి ఏమైందంటే అందరు ఫీజ్ కట్టినా తెల్లారి ఫోన్ చేస్నారా సరే అతనికి ఇంగ్లీష్ రాకో ఉంటే ఓకే సార్ ఓకే సార్ అని మ్యానేజ్ చేయచ్చు నాలాగా ఆ ఫోమండి కంప్లీట్ అ అనుకుంటే సగఅమౌంట్ కంప్లీట్ సర్ అని అన్నారు అర్థం కాలే సగం తెలుగు ఒక వర్డు ఇంగ్లీష్ ఒక వర్డు చెప్ నను
అహా
సగమ అమౌంట్ కంప్లీట్టెడ్ సార్ అని అన్నాడు
ఉ
హ్మ్ మాకు ఇప్పుడు హల్ డేస్ కాబట్టి మెయింటైన్మెంటారు లేదు ఓన్లీ ప్రాజెక్ట్
అవునా
బ్లాంక్
మాకు హాలీడేస్ ఇచ్చిన కూడా ఒక టూ వీక్ ఒకసారి మీటింగ్ అయితే కండక్ట్ చేస్తా ఇంట్లో ఉన్నాయి కనీసం ఫెస్టివల్ రోజయినా కూడా మీటింగ్ పెడతాడు
ఉహు
ఆ మీటింగ్ అటెండ్ కాకోకుంటే మళ్ళీ మరుసటి రోజు పోయి చెప్పాలి లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ
బ్లాంక్
లేదంటే మళ్ళీ మహా ప్రాజెక్ట్ చూపించినప్పుడు రివ్యూ షీట్స్ ఇచినప్పుడు లేటర్ రాసుకొనిరాపో అని సాక్షులు పెడతాడు
ఉహ్
బ్లాంక్ ఏం చెస్తాం అలా జరిగిపోతుంది
ఉమ్ సర్టిఫికెట్స్ చేయాలి కదా మెంటి మెంటర్ వాళ్ళు అడుగుతారు బ్లాంక్
అవున అండి అప్పుడేదో కాఓవర్ బాగ చేశినా ఇప్పుడేమ్ పట్టిించుకోలేదు నువ్ ఎప్పుడు ఆయన్ని పట్టిించుకోలేదు
అడిగారు మాకైతే ఏదన్నా చేయండి ఫ్రీ కోర్సెస్ అని
ఆ అప్పుడు సునీత టెన్ మినిట్స్ అయిపోయిందండి ఒకసారి చూడండి
అవును ఓకే అండి మీకు ధన్యవాదములు
ఓకే థ్యాంక్ యూ